హలో
హలో
హలో
హాయ్ బావున్నారా
ఆ బాగున్నమండి మీరేలా ఉన్నారు
ఆ బాగున్నావండి ఎలా చేసుకుంటున్నారు పండగ
ఆ గమ ఆ మంచినే జరుగుద అంటే దసరా అంటే అందరు చేసుకుంటారు మేము కూడా చేసుకుంటాం కదా
ఆహా అంటే మనీట్లో మీరు మన ఇంట్లో చేసుకుంటారా లే తమమ్ములురా లేపోతే అత్తగ
అ లేదు లేదు మా ఇం అంటే మా ఇంట్లోనే చేసుకు మమ్ కాకపోతే మా సిస్టర్ వాళ్ళకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా దానివల్ల వాళ్లను కూడా విలిపించుకున్నాం అనమాట పండుగకు
ఓకే ఓకే
ఇక్కడనే వచ్చి పండుగకు అంటే మాక్సిమం ఏంటంటే ఇగ మీ మేకని టెంపుల్ కాడికి పోవడం ఇంటికానే మేకని కోసుకోవడం ఇగ ఆ నవరాత్రులు అద్ అది దసరా పండాగ లాస్ట్ రోజు అది నవరాత్రులు వేరు దసరా పండుగ వేరు అన్నట్టు
ఇంకేమేం జరుపుకుంటారు మీరు పండుగలు ఎక్కువ
అంటే మాక్సిమమ్ ఎక్కువ మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే దీపావళి బాగా ఎందుకంటే పూజలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే పటాకాలు గాలవడం
ఇవి చాలా బాగుంటాయి అ వీటిలలా సంక్రాంతి ఇంకో సంక్రాంతి బాగుంట ఉంటదండి సంక్రాంతి మంచిగా ఉంటది పల్లెటూరు ఎలాకి వెళ్ళినట్టు
కోడి పందాలు ముగ్గులు పోటీలు అయన్నంటాయి
అవునండి ఆ ఇయ ముగ్గుల పోటీలు అయితే బాగా కోడి పందాలు చాలా బాగుంటాయి ఆ టైంలో అలా చూస్తుంటే మంచిగా అనిపిస్తుది
కొన్ని ఊర్లలో కబడ్డీ పోటీలు అట్లా కూడా చేస్తారు తెలుసా మీకు
తెలిదండి
కొన్న ఊర్లలో సాయంత్రం పూట కబడ్డీ పోటీల అని ఆ పెద్ద వయసు వళ్ల అయితే క్యారం బోర్డు ఉంటాయి కదా అవి పోటీలు అట్లా పెడతారు ఊర్లల్లో స సరదాగా అట్లా సాయంత్రం అట్లా ఆ అట్లా పెడతారు సంక్రాంతి టైమ్ లో ఎందుకంటే కొత్త పంట వస్తుంది ఇంటికి అంతా ూ న్యూ ఇయర్ తర్త ఫస్ట్ ఫెస్టివల్ కదా ఆ
అ మంచిగా జరుగుతాయి అన్నాడు మీరు మీరు బాగా ఇష్టమైన ప మీకేర్ చేసుకుతున్నారు
ఇవన్నీ జరుపుకుంటూనే ఉంటావండి పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం వాళ్ళు ఈ రంజన్ ఇవి అవి వాళ్ళమనా కీరు ఇట్లా బక్రీదప్పుడు వాళ్ళు బిర్యానీ అంటే ముస్లిం ముస్లిం అంటే బిర్యానీ వాళ్ళు చేసిన మనకి ఇస్తా ఉంటు మేము చర్చి కి వెళ్ళి వస్తా ఉంటాం కేక్ కటింగ్ చేస్తాము కేక్ క్రిస్మస్ అప్పుడు కేక్ కటింగ్ అవి ఇవి చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇయడం ఇట్లా జరుగుతూ ఉంటది మాకు
అచ్చా ఓకే బిర్యానీ ముస్లిం చేసినట్టు వేరే వాళ్ళు చేస్తే రాదండి వాళ్ళు మ
అస్సలకే రాదు దేని టేస్ట్ వాళ్ళకే అండి ఇప్పుడు చూడండి సపోజ్ ఆంధ్ర సైడ్ కొన్ని వంటలు ఉంటాయి మన తెలంగాణ సైడ్ కొన్ని వంటలు ఉంటాయి అయితే అక్కడ చేసిన వంట ఇక్కడ చేయలే ఇక్కడ చేసిన వంటకాలు
ఆ రైట్ కరెక్ట్ే అండి ఆంధ్రలో చాలా ఫేమస్ ఉంటారు కొన్ని ఉంటాయి అవి వా వాళ్ళే చేస్తారు పూతరేగులు అనేది ప్లస్ వాళ్ళ చ కళనాకు మంచిగా ఉంటాయి ఏ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ
ఇప్పుడు నెల్లూరు చేపల పులుస్ అంటరు ఎందుకు ఫేమస్ అక్కడ చేపలు పులూసు చేసినట్టు ఇంకెక్కడ చేయలేరు తిరుపతి లడ్డుూ అంటారు అక్కడ చేసినట్టుగా మన తెల ఇటు తెలంగాణ సైడ్ మొత్తం పొంగలి అని మనకి బగారా ఈ ఇట్లా ఇట్లు ఉంటది మనకి మనకి చికెన్ ఇవి అట్లా దేని స్టైల్ దానికే ఉంటా ఉంటది ఇంక జరుపుకుంటా ఉంటాం అ అట్లా ఎక్కువ అమ్మమూళ ఇంటికి అట్లా వెళ్తా ఉంటా సరదాగా
ఆ ఎక్కువ అమ్ మామలు ఇంటికైతే ఖచ్చితంగా
అంతా అందరం ఒక్కడ కలుసుకుంటాం కదా అక్కాచెల్లెళ్ళాం కానీ అక్కొళ్ళు బావోళ్ళు అందరు కలిసి వస్తా ఉంట ఉంటారు ఇంకా అందరం కలిసి అక్కడ జరుపుకుంటాం మేము కూడా దీపావళి గాని పిల్లలకి సంబరంగా అంటే ఇంకా వాళ్ళకి పటాసులు కాల్చడం
ఆ రైట్ పటాకులు అవునండి పటాకులు కలుస్తారు కదా ఎ ఎక్కువ మంచిగా అనిపిస్తాది ఆ టైమ్ లలో ఆ వన్ డే టూ డేస్ లలే మంచిగా అంటే ఇంకో చాలా చానమంది ఏందంటే కథలు చెప్పించుకుంట్రు అమ్మను నాన్నాను అంటే సత్యనారాయణ కథలు అనేవి చెప్పిస్ రైట్ అవి చేపించుకొని చాలా మంది పె పిల్లలయినా పెద్ద చాలా మంచిగా అనిపిస్తు చేయించుకున్నాక పటాకులు కాలవడం మాకు కూడా మా అమ్మమ్మళ్ళ ఇంటికైతే చాలా మంది చాలా సార్లు పోతు తుటుంమి అంటే మనిషి పెద్దగాయినా కొద్దిగే బరువు బాధ్యతలు అంటారు కదా దాని వల్ల కూడా కొన్ని
అమ్మో పండగలంటే మాములు విషయం కాదు ఇల్లు చదురుకోవడం గాని ఇల్లు సదురు కొవాలే డెకరేషన్ ఇప్పుడు మనం బంతి పూల తోటి మనం తోరణాలు కడతాం కదా మామిడాకులది తోరణాలు బంతిపూలతోటి డెకరేషన్ కానీ పూజ గది డెకరేషన్ కానీ
అవునండి ఆ బ బంతి పూలు ఎక్కువ రేటు ఏమండి
అదే ఫ్లవర్స్ అన్ని ఎక్కువ రేటు ఉంటా ఉంటాయి
చాలా ఎక్కువ రేటు ఉంటే వీటికి అసలు ఆ టైం లో సీజ్ సీజన్ లలో దొరకడం కష్టం కానీ అప్పుడు వందకు ఐదు వందలు అన్నట్టు అమ్ముతారు అట్లాన్న రేటు
అవునవును
చాలా ఉంటాయండి అట్లా మంచిగా ఏదో ఒక ఫెస్టివల్ చేసుకొని అన్ని ఉండే అండి ఇప్పుడు సంక్రాంతి దీపావళి దసరా ఆ అండ్ మీరు అన్నట్టు రంజాన్ టైమ్ లోలా ఇవి రంజాన్ ముస్లిం వాళ్ళు చేసుకు క్రిస్మస్ క్రిస్మస్ కు క్రిస్మస్ క్రిస్టియన్స్ చేసుకుంట్రు
పిల్లోల్లు హోలీ కూడా బాగా ఆడతారండి హోలీ
అవును ఆ పిల్లలకి చాలా ఇష్టం హోలీ ఆ టైమ్ లో హోలీ పండుగ అంటే చాలా ఇష్టం పిల్లలకు ఎందుకంటే ఓ రంగు పూసుకోవడం అంటే అదొక మజా ఉంటది
మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తము శ్రీరామ నవమి కి అక్కడ రాములు వారిది బాగా అలంకరించి సీతాదేవిని రాములు వారిని బాగా అలంకరించి వాళ్ళు పూజలు బాగా జరుగు తాయి అక్కడ నావ అక్కడ అదే మంటారు తెప్పెచ్చోవం అంటారు కదా అట్లా గూ జరుగుదు గోదావరిలో హంసలాగా పడవని మంచిగా రెడీ చేసి ఇట్లా తెప్పొచ్చొవం జరుగు ఎక్కడెక్కడ నుంచో వచ్చి చూస్తారు దీపాలు మస్తు మనకి బా మంచి గా అనిపిస్తుది ఆ ఇట్ల అన్నీ జరుగుతా ఉంటాయి శివరాత్రికి కూడా బాగా జరుగుతాది అంటా అక్కడ
ఆహా ఓకే శివరాత్రి అనేది ఇక్కడ తెలంగాణలో అంటే మామూ మాక్సిమమ్ మాకు ఇడ ఏంది అంటే కీసరగుట్ట అనేది ఉంటాదండి ఏ ఆడ చేస్తారు మంచిగా శివరాత్రులు బాగుంటది
ఆ కోటి లింగాలు అని చెప్పి తయారు చేస్తారట కదండి
ఆ అడ ఉంటాయి శివలింగాలు ఆడా చెప్పి పూజల్ జేస్తరూ ఓ త్రీ డేస్ జరుగుత అండి ఏం జరుగుతద్ మస్తు జరుగుతది.
ఆ మాలలు ఏస్తా ఉంటరు ఐడియా ఉందా అండి మీకు మాలలు ఏస్తారు గదా మాలా.
లేదండి అంటే మాలలంటే ప్రతి ఒక్కటీ ఒక్కక హనుమాన్ మాలా అంటరూ షామ్నీ మా. మాలా
అదే అదే అంటున్నా అట్లా వేస్తా ఉంటరు గదా దేవుడు భక్తి తోటీ. అంటే పండగ మూమెంట్ లో గానీ కొంచెం అటు ఇట్
ఊఊ ఇప్పుడు దసరా మూమెంట్లో ఏందంటే దుర్గామాత మాలేస్తరు. ఇప్పుడూ హ్ము దుర్గామాత తా మాల ఖచ్చితంగా చాలా మంది ఏస్తరూ ఆడోళ్ళయినా మొగోళ్ళయినా ఏసుకోవచ్చు ఆ టైం లల్లా. ఏం వేజీ వట్టి ఆ ఏం అట్లా చాలా మందీ పండుగలల్ల ఇంట్రెస్ట్ ఏందంటే పండగలు అంటాం గానీ పైస సల్ గూడా అట్లనే ఖర్చు అయితయండి.
అవును అవునులే పండగలంటే ఏముంది మన్ గుడ్ళకి పోయి రావాలా కొత్త్ త్త బట్టలు కొనుక్కోవాడా ఇదే ఉంటుంది అన్నం కూరలు వండుకోవడం తిన్. డం లేకపోతే ఒక సినిమాకి ఎళ్ళ్డం అందరం కల్సి సాయంత్రం మూవీ. కెళ్ళడం అందుర్ శో అందరూ ఒక చోట్లో ఎళ్తే మూవీ ఎళ్తమూ అట్లా ఉంటాయి ఉంటాయి
ఊ శివరాత్రికి ఒక్క పొద్దులు ఉంటరు కదా అండి.
అవునవును
అయ్యా ఆ టైమ్ నా గణపతి వీ ఇగా ఏంది ఇది మేడం వినాయక చవితి అయితే సూపర్ జరుగుతది మేడం నైన్ డేసు లెవెన్
ఓ పిల్లల డ్యాన్సుల్ డ్యాన్సులు గాదు వా పిల్లలూ ఈ లాస్ట్ రోజు డ్యాన్సుల్ డ్యాన్సులు గాదు. మా దగ్గర గూడా మా వీధి చివరన వినాయకుడ్దీ నిమజ్జనం రోజు తీస్తరు కదా ఓ ఈవనింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు డ్యాన్సులే డాన్స్ డాన్స్. లే డాన్సులు
ఓ మస్తూ ఇగా నైన్ డేస్ ఇగ పిల్లలకు ఫుల్ ఎంజాయ్ ఇగ స్కూల్ కెంట్ రాను బ్యాగ్ అక్కడ పడేయా ఖతమ్ ఎళ్ళినా అంత మంచిగా మంచిగా జరుగు
మార్నింగ్ అంతా పూజ చేయరు గదా ఈవినింగ్ చేస్త్
ఆ ఈవెనింగే మార్నింగ్ స్ కు కొన్ని ఏరియాలా ఆల్ ఏందంటే మార్నింగ్ చేశి ఎళ్ళిపోతరు. ఇగా చాలా మంది ఏందంటే టైం గుదరక అంటే ఇప్పుడు. పంతుల్ల సీజన్ ఉంటది అప్పుడు అంటే పంతుల్లు దొరకకపోవడము. చాలా మంది ఇగా ఓన్ గా డెక్కు పెట్టుకొని ఆళ్ళనే పంత్ తుళ్ళతోనీ పూజ చేపిచ్చినట్టూ అట్లా. ఇప్పుడు దొరికేది అప్పుడు దొరికనట్ట్ టైంలల్ల దానివల్లా గూడా
ఆ రాఖీ పండగ్ గూడా బాగా జరుపుకుంటరా అండి సిబ్లింగ్స్
ఆ అంటే మేమూ ఫోర్ మెమ్బర్స్ ర్స్ అండి మొత్తం సిస్టర్సూ త్రీ మెంబర్సు నేను ఒక్
అదే అదే రాఖి పండుగదా అట్లా బాగా జరుపుకుంటారు గదా.
అవునవును అవును ఏ ఆ రాఖి అవును ఏ సిష్ స్టర్స్ ఆండ్ బ్రదర్స్ ఇగా రాఖీలు కట్టేసుకునర్ అంటే గప్పుడే రాఖీల పండగ ఇగ ఫ్రెండ్షిప్ డే అంటేనేమో ఇగ ఫ్రెండ్స్ లదీ.
ఏంటండీ
ఫ్రెండ్షిప్ డే అంటేనేమో ఇగా ఫ్రెండ్స్ దన్నట్టు.
అవునవును నీకు బాగ ఇంట్రస్ట్ అనుకున్ సరే అండి ఉంటాన్న బాయ్ మరి సరే